ఓ
బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
హు బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లేదు ఇప్పదాకా వంట చేశాను కాసేపు టీవి చూసాను నువ్వు
ఏం లేద ఫ్రీగానే ఖాళీగానే కూర్చొని వర్క్ చేసుకుంటాన
చేసుకుంటున్నావా
ఉహు ఇంకా లేదక్క తినాలి అమ్మ చేస్తుంది తినాలి
అవునా లేటయింది ఇంత లేటు
ఏమి లేదు ఉప్మా అనేసి చేస్తున తొందరగా అయితుంది కదా ఆ
అవును అన్ అంటే మీరు నైట్ టైమ్లో టిఫిన్స్ తింటారా
ఏం లేదు అంటే ఇప్పుడు ఇద్దరికె కదా అనేసి మాకు
ఉప్మా చేసుకుంటున్నారా ఉహు వర్షం పడుతుందా అక్కడ మీకు
ఏం లేదక్క మార్నింగ్ పడింది కొంచెం తువ్వర
ఆ
ఆఫ్టర్నూన్ తింటే ఒక తొమ్మిది అట్లా అవ్ తుందిలా ఆ టైమ్లప్పడింది ఇంకా తర్వాత పడ్లేదు
మా దగ్గర బాగా పడుతుంది వర్షం కంటిన్యూస్ గా అగట్లేదు అసల్కి వట్ అవును పడుతూనే ఉంది పెద్దగా పడుతుంది ఉ వర్షాకాలం టైం లో మీకు ఏ ఏం తినాలనిపిస్తది హ్
వాతావరణనికి ఏముంటుంది అక్కడ చల్లాగా ఉంటుంది క్లైమేట్ ఏదన్నా స్పైసీగా తింటే బావుంటుంది స్పైసిగా తిన బుద్దయితది బాగా బజ్జి కానీ ఉ వడలు ఇంకెదన్న అంతే ఈ ముంత బరుగ్ లో ఏ ఒకవేళ నాన్ వెజ్ తినొచ్చు అనుకుంటే పూరి చపాతి లేదా చికెన్ కరీ ఇట్లా నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకొని చేసుకోడం
హ అవున నాకు కూడా మిర్చిల్ తినాలి అనిపిస్తుంది
ఉమ్ బాగుంటుంది అప్పటికి టేస్ట్ కింకా ఎక్కు మామూలు రోజు చేసుకునే టేస్ట్ కు ఆ రోజు చేసుకునే టేస్ట్ కు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
హ అవును చాలా టేస్టిగా ఇంకా బయటివి అయితే ఇంకా బాగుంటాయి కదా. ఇంట్లో కన్నా బైటివి ఎందుకో అలా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది బా అనిపిస్తాయి మీకు బయట ఇష్టమా ఇంట్లో చేసేట్వి ఇష్టమా.
ఎక్కువ ఇంట్లో చేసేటివి తింట ఇక
అవునా మ్ ఇంకేం చేసుకుంటారు మీరు ఇంకేం చేసుకు రెైనీ సీజన్ లో
ఇంకా ఇంకా అవే ఇంకా ఏమన్నా టిఫిన్స్ గాని చేసుకోవడం.
అవునా మీరు ఎక్కువగా టిఫిన్స్ ఏమేమి తీసుకుంటారు. దోశ ఇడ్లీ కాకుండా దోశ ఇడ్లీ ఉప్మా కాకుండా జొన్న రొట్ట.
అవునా అంటే అంత టిఫిన్స్ అంటే మనం అట్లా ఏం చెయ్యం అంతగా
. అవునా.
పొంగలు చేస్తే పొంగల్ చేసుకోవచ్చు ఆ.
ఉ జొన్నరట్టే ఎక్కువ తింటారేమో
ఆ.
ఉమ్ వచ్చా మీకు చేయడం వచ్చా జొన్న రొట్ట.
మ్ ఆ వచ్చాక్క
అవునా నే నేను ఈ మధ్య నేర్చుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాను ఇంకంత పర్ఫెక్ట్ రాలేదు ఓకే చేస్తాను ఉమ్ ఆ ఇంకేం చేస్తారు
అందులోనే కొంచెము పిండి కొంచెం తీసుకొని ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఏదన్నా పాలకూర గానీ ఇట్లా కుండ కొంచెం పచ్చిమిర్చి సాల్టు బేకింగ్ సోడా అవి గూడా కలిపేసి మ్యాగ్నేట్ చేసి చిన్నగా అప్పలాల మాదిరి నూనెలో వేసి చేసుకోవచ్చు బావుంటాయి
దేంట్లో
ఇప్పుడు ఆ జొన్న పిండి
అంటే ఆయిల్లో వేసా మామూలుగా రొట్టె కొట్టడమా
మామూలుగా అయినా చేసుకోవచ్చు ఆయిల్ ఐనా గానీ చిన్నగా అప్పలాలు మాదిరి వడల మాదిరి చేసు కొని చేసుకో అయ్యి గూడా ఏం విడిపోక టేస్ట్ బావుంటాయి అట్ల గూడా పిల్లలు కూడా బాగా తింటారు
అంటే చిన్న చిన్న అప్పాల్లాక ఎయ్యాలేమో
ఆ చిన్న చిన్న అప్పల్లాగా ఎంతైనా మన సైసుని బట్టి చేసుకోవచ్చు మెత్తగా మె త్తగా లేకోకుండా కొంచెం క్రిస్పీగా చేసుకున్నామంటే నిల్వ కూడా ఉంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ వరకూ
అవునా ఇప్పుడు చపాతి పిండి లాకా దడపాలా దాన్ని
ఆహా ముందు ము రొట్టె పిండికి తడుపుతావు గదా
ఊ
లానే తడుపు ఇవన్నీ వేసి తడుపుకోవు
ఊ దాన్ని ఇంక రో చేతితో కొట్టాలేమో
చేత్తో అంత పెద్దగా ఏం లేదు చిన్న వడలు మాది ఓన్లీ చేత్తనొ వేర్లతో అనచ్చు
ఊ బావుంటాయా
ఊ
అంటే నాకేమనిపిస్తుందంటే ఆయిల్ లో ఇట్లా విడిపో తదా ఏంటి అని నేను అనుకుంటున్నా
ఏం విడిపోదు మనం వడల్ చేసుకుంటాం గదా అట్లా తట్టి వేయడమే
అవునా ఊ ట్రై చెయ్యాలి అయితే ఏ హెల్దీ ఫుడ్ కూడా కదా మంచిది జొన్న పిండి మంచిది గదా అట్లానే
ఊ బయట దొరుకుతాయి ఏమంటే డబ్బులు పెట్టు మనం ఇంట్లో చేసుకుంటే తింటారు
అవునవును
అంటే స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు బావుంటాయి
అవునా ఈసారి ట్రై చెయ్యాలి అయితే ఊ ఇంకా ఇంకేమేం చేస్తారు మీరు ఇంకేం చేస్తారు చెప్పండి మీతో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వంటకాలు
దోసె పిండి తో మామూలుగా ఇవి
ఊ దోశకు మీకు పల్లీ చట్నీ చేసుకుంటా ఊ
దోసపిండి పల్లీ చట్ని అని కాదు దోసె పిండితో మనం బుగ్గాలు అవే బొండాలు మాదిరి వేసుకోవచ్చు ఇంట్లో కూడా వేసుకుంటాము
ఊ
అవి కూడా వేసుకుంటా
అవునా ఇంకా ఇంకేంటి విషయాలు
చెప్పాల్
మీరు ఎవరితో అంటే ఫ్రెండ్లీగా ఉంటారు మీ ఫ్యామిలీలో
అంత ఏం ఉండదు అక్క టైం వా సరిపోతుంది
ఆ
ఎవరి టైం వాళ్ళకి సరిపోతుంది ఇంక
సరే పు ఇప్పుడు అంతా లైఫ్ అంత బిజీ అయిపోయింది కదా లైఫ్ వాళ్ళకే అన్నట్ అయిపోయింది అసలకి అయినా కొంతమంది సిస్టర్స్ బానే ఉంటారు కదా మేమైతే మా సిస్టర్తో బానే బానే ఉంటాను మాట్లాడుకుంటం
మళ్ళ అట్ల మాట్లాడుకుంటాం అట్లా ఏం లేదు
అంటే క్లోజ్గ ఉండడం
క్లోజ్ గానే ఉంటాము ఏమంటే టైం స్పెండ్ చేయడం కొంచెం తక్కువ వస్
అవును అవును లే టైమ్ స్పెండ్ కూడ ఓ వన్ ఇయర్కి చూసుకుంటాం జస్ట్ మాట్లాడతాం అంతే తప్ప తర్వాత అంతే ఉంటుంది
ఏం లేదు రోజు మాట్లాడతాము
కళవడము కలవడం తక్కువ ఏమో
కలవడం అంటే వాళ్ళు వేరే చోట ఉన్నారు మనం వేరే చోటు ఉన్నాం
వేరే చోట ఉంటాం కదా
ఉ
కలవాలంటే కష్టమే ఇంక కలుస్తున్నాము అం ఇంగ అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా
ఇన్న అగవా ఇన్న ఫెస్ కార్యం ఉన్న
హు
వస్తాం లేదంటే ఏదైన పని మీద కాలవడం
ఉ ఇంకా ఇంకేమి వంటలు చేస్తారు చెప్పండి
మీరేం చేస్తారు
నేనే మేము మీ చెప్పేవే డిఫరెంట్ గా ఉన్నా మామూలుగా క్యాజువల్గా వంటలు చేస్తామండి ఇంకా నేనైతే గోంగూర పచ్చడి బాగ చేస్తా అన్నీ అనుకుంట
మిక్సిక
మిక్సీకే వేస్తాను రోటి పచ్చడి ఏం లేదు మామూలు
ఇంకా రో ఇంక రోడ్లు చ్చేస్తే ఇంకా టేస్ట్ బా అది ఎట్ల చేసినా టేస్ట్ బావస్తది రోట్లో అయితే ఇంకా బాటుంది
అవును గోంగుర పచ్చడి ఎట్ల చేసినా బాగుంటది కదా
ఉ
ఎట్ వేసిన గోంగర పప్పు గూడం
పుల్ల పుల్లగా, కారం కారంగా
ఉ మంచుంటది నాకు కూడా ఇష్టం ఆ గోంగూర ఉన్నా కూడా మ మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఉన్నా కూడా మళ్ళీ వస్తే కూడా మళ్ళీ తీసుకుంటాం హ్హ్ ఎంత ఇ ఇష్టం అసలుకి ఇంకా నాన్ వెజ్ లో ఏస్తే ఇంకా బావుంటది బోటి
మ్ ఎస్బి వేసుకున్నారు కానీ నేను అట్లా ఎప్పుడు వేసి తినలేదు.
తినలేదా బావుంటది సూపర్ ఉంటది అసలుకి
ఆ కాంబినేషన్ లో నేను తినలేదు ఉ చేస్తారు కానీ నేను తినను
తినారా బావుంటుంది అసలుకి చాలా బావుం టుంది మ్
దాంతో అవి బోటీ అవి వేస్తే సపరేట్ చేసి ఓన్లీ కూరక్కడ తింటాను.
మ్ మ్ అవునా బావుంటది ఒక్కసారి మ అత్తన్తో బోటితో టేస్ట్ చేయండి చాలా బావుంటది కాంబినేషన్.
నేను అది తినను అసలుకి బోటి అని అసలుకి అస్సలుకి తినను నేను దాన్ని తాకను కూడా తాకను.
అయ్యో హ్హ్హ్హ్ అయ్యో మ్ హ్హ్ చాలా బావుంటది మ్
బావుంటది కానీ నేను ఎందుకో దాన్ని తగలను, చెయ్యను.
అవునా అవునవును కొంతమందికి కొంతమందికి అట్లా ఉంటది.
హ
ఆ
అది నీట్గా కడగాల మళ్ళా అంత ఫీల్ చేసేయాల దానికి అంత
అవును వాష్ చేయడానికే చాలా టైం పడుతుది.
టైం పడుతది అది మనం చే క్లీన్ చేసే విధానన్ని బట్టి టేస్ట్ వస్తుంది.
ఉ ఉ అవును చాలా టైం పడుతుంది ఉ
కర్రీ కన్నా ఫ్రై లాగా చేస్తే ఇంకా టేస్ట్
టేస్టో అవును ఏవైనా కూడా కర్రీస్ కన్నా ఫ్రైస్ బావుంటాయి కదా హ్హ్
మామ్మ మామ్మ చేస్తుంది అది మామ్మ చేస్తుంది ఫ్రై చేస్తుంది దాన్నే బోటిని బావుంటుంది టేస్ట్ క్రిస్పీగా వస్తుంది లాస్ట్ కు బలే ఉంటాయ్ టేస్ట్ అయితేనా కానీ నేను ఇంతవరకు తినలేదు మా ఆయన తింటాడు బాగా ఇట్లా చే చేస్తే బాగా తింటారు వాళ్ళు
మ్ ఓకే అండి థ్యాంక్ యూ ఉ టైం అయిపోయింది ఓకే ఉ